హలో హలో వినిపిస్తుందా అండి అ
ఆ వినిపిస్తుందండి మీకు
ండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి తిన్నారాండి
ఆ తిన్నాామండి మీదయ్యేందా బో ఏం తిన్నారు
ఆ మేము ఈ రోజు పప్పు అన్నామండి మీరు
పప్పున నిన్ తినలేదండి ఈరోోజు మాదిసేం పప్పు అనం చేసారా పప్పు అన్నామండి సేమ్ కని అలా ఏం లేదు కానీ ఎందు క పప్ పన్నం తినబుద్ధి కాలేదండి మాకి
ఓ అవునా అండి
ఏం చేస్త స్తామండి కొన్నిసార్లు అట్లా ఉండలా ఎం చేస్తామండి జీవితం మీద జీవితం మీదే బోట్ వేసింది ఇంకా ఫుడ్ తిని ఏలాంటి తుందండి ఒకొక్కసారి లైఫ్ ఏముందండి ఏం చేద్దాం మనం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అదే
మనిషి జీవితం అంటే మనిషి జీవితం అంటేనే అన్ని కష్టాలు సుఖాలు అన్ని ఉంటాయండి అన్నిటిని ఎదుర్కొని మనం జీవించాల మా లైఫ్ ఏముందండి మామూలే అండి పోతా ఉంది చిన్నప్పుడేమో బాగా కష్ట కష్టపడి చదితే ఏమో పోలీస్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే ఏదో
అది
సర్వైవ్ అవడం కోసం శాలరీ కోసం ఇంట్లో వాళ్ళ కోసం చేయాల మీ లైఫ్ ఎలా ఉందండి హలో
అయ్యో అవునులేండి నేను
అ
అయితే
హు ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి
ఆ అప్పుడ వి పిస్తుందా?
హ హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా ఆ ఇంకేంటండి మీ లైఫ్ ఎలా ఉందండి అంతా ఓ
అదే అదే చెప్తున్నా కదండి చిన్నప్పుడేమో అనుకోని అదవల్ ఇది వాళ్ళ టీచర్ అయితే బా తై మమ్
అవును
అమ్మ నాన్నల్ని బాగ చూస్ చూసు వచ్చేసరికి ఒక్కొక్క ఆలోచనల అండి ఒక్కొక్క ఆలోచ చన్లు ఒక్కొక్క అంటే కష్టా
అవునవును. కరెక్టే అవునండి. ఆ. ఆ నిజమే అండి. స్కూల్లో ఉన్నప్పుడేమో తెలిసి తెలియని వయసులో పోలీస్ అవుతాం, డాక్టర్ అవుతాం అంటాం. అదే ఒక స్టేజ్ వచ్చినాక, టెన్త్, ఇంటర్కి వచ్చాక ఏదో ఇంకో స్టేజ్
ఏ
ఇంకో మైండ్ సెట్ ఉంటాం అదే డి గ్రీ బీటెక్ వచ్చేసేదో ఒకటి చూసుకొని ఇంట్లో వాళ్లకు అమ్మకింత హెల్ప్గా ఆలోచన వస్తుంది మైండ్లోకి పెట్ లైఫ్ లో జాయిన్ అయ్యామంటే ఇంకా ఇంకోదాని దీని మీంద ఆలోచన ఉండదు కష్టమైనా ఇష్టమైనా చేయాలి నెలయ్యేసరికి అమ్మానాన్న వాళ్ళకి డబ్బులు పంపించాలి అవసరాలకి
అంతే అండి ని
హలో ఉ
లైఫ్ మీద నిజంగా చాలా బోర్ కొట్టేసింది
దే దేశానికి
దిన్
ఏండి దేశానికి హలో
ఇల్లో ఏమన్న వినపడదా ఏంటండీ సరిగా నీకు
ఆ నేనప్పుడు హా అండి నేను చిన్నప్పుడు ఆ మంచిగా బాగా చదువుకొని ఆర్మీకి వెళ్ళాలి అలా ఆలోచనలు ఉండేవి బట్ అయితే ఇంకా అవన్నీ లేవు ఏదో జీవితంలో సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక జాబ్ చేయాలా అలా ఉంది లైఫ్ హలో
నేను చిన్నప్పుడు మా చిన్నప్పుడు టీచర్ ని అయిత ఆంటీ హలో
ఆ మీరు ఏమని చెప్పేవాళ్లండి
నేను టీచర్ ని అయిత టీచర్ నేను టీచర్ ని అయిత అండి
ఆ నేనంతే పోలీస్ అట్లా ఇలా చెప్పేవాడిండి
కల్ టెన్త్ క్లాస్ వచ్చాక ఏమైతావంటే ఏదో ఒకటి మేడం ఏదో సిల్లీ పోత చాలు
ఆ అంతే
ఏదో ఒకటి బతుక్ బతకడానికి ఒకటి ఏదో ఒకటి ఏమీ లేక ఎట్లున్నాం అంటే అలా కష్టం అయిపోయినది
చిన్నప్పుడు ఆ బీటెక్ చదివేటప్పటికీ డిగ్రీలు చదివేటప్పుడు ఏదో ఒక జాబ్ వస్ చేసాలు టు అదే అండి బీటెక్సు డి డిగ్రీలు చదివేది ఎప్పుడు ఏదో ఒక ట్వంటీ థౌసండ్ వచ్చినా చాలు అడ్జస్ట్ అవ్వచ్చు లైఫ్ ఎట్లాలాగా మన ఖర్చులు గాని తగ్గించుకొని ఉండొచ్చు అనుకుంటాం బట్ అయితే ఆ ట్వంటీ థౌసండ్ ఎక్కడి కావు ఈ రూమ్ రెంట్స్ అంటా మళ్ళీ మన బయట ఫుడ్ కంటా ఇక్కడే సరిపోతాయి ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడైనా వెళ్దాం అన్నా కూడా ఫ్రెండ్స్ తో ఎక్కడన్నా వెళ్దాము ట్రిప్ కి ఏదైనా టెంపుల్స్ కి లేదా ఏమన్నా మంచి ప్లేసెస్ కి వెళ్దామన్నా మనీ అవసరం బట్ అయితే ఇంకా మన సమస్యలు మనకు ఉంటాయి కదా అండి ఈఎంఐస్ అంతా అవి ఇవి
అయ్యో అవునండి ఓ ఒకసారి మనం అట్లా అంటే కమిట్మెంట్స్ ఉన్నాయంటే దాని కోసం కష్టపడాలి కదండి ఇంకా
ఉహ్ బట్ అయితే లైఫ్ లో ఏం తెలుసుకో అంటే ఉన్న అని రోజులు బాగా హ్యాపీగా ఉండాలండి అది కష్టమైన ఇష్టమైన మనకుండేది ఒకే లైఫ్ కాట్టి ప్రతి మూమెంట్ ని హ్యాపీగా చేయాలి అది ఏ విషయంలో అయినా అది వర్క్ ప్లేస్ లో అయినా లేదా మన ఫ్యామిలీ అయినా మేక్సిమం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ గానీ ఆ
ఫీలయ్యే ది అదే
ఆ ఉండేది మనకు ఒకే లైఫ్ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీ హ్మ్ బాగా హ్యాపీగా ఉండాలి
క చిన్న జీతం నమ్ గైపే క్షణాలన్నీ హ్యాపీగా ఎంజాయ్ గా గడుపుకొని వెళ్ళిపోవాలా అన్నదొక్కటే అండి నేను ఇప్పుడు చాలా మోటివేట్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాను
అవును వురికి చి చీటి మాటికి అలగడం అది అదే అండి ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కాని గొడవ ప ఏదో చిన్న చిన్న విషయాలకి అలాగయడం మాట్లాడుకోకుండా ఉండడాడు
టావునండి
పడుకోకు వాళ్ళ అంతా ఉండకూడదండి ఉండేది ఒకకే లైఫ్ మహా అంటే ఏముంది తగ్గి మాట్లాడితే అయిపోయాయి మన అనుకున్నప్పుడు అలావన్నీ పట్టించుకోకూడదు కదాండి
అవునండి నిజమే
ఆ నేనైతే అలానే ఉంటానండి మాక్సిమం మన అనుకున్నాము కాబట్టి మన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఒక మాట అన్నా మనం తీసుకోగలిగే విధంగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న మాటతోనే మళ్ళీ దూరం అయిపోవడం మాట్లాడుకోకుండడం మళ్ళీ ఏదో ఒక రోజు సంథింగ్ ఏమ జరిగినప్పుడు అప్పుడు మాట్లాడింటే బాగుండేమో అనే ఫీల్ అది చే అంటే బాగుండేమో మనమో అనే వీలుు రాకూడదండి అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇను టు స్టే హ్యాపీ నేనైతే ఇలానే ఉంటా రైమ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు ఉం మా డిగ్రీ మా డిగ్రీ క్లాస్ లో కూడా అండి ఇప్పుడు
నేను అంతే అండి చాల అంటే చాలా వరకు నేను అదే ఫీల్ అయ్యేదండి ఉండే చిన్న క్షణాలని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు మాకి మళ్ళీ ఆ క్షణాన్ని మేము మిస్ అయినాం అనుకో ఇప్పుడు మళ్ళీ అవి గడిచి మాకు దాని వ్యాల్యూ తెలుస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడో ఇప్పుడు చిన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఆ క్ణాలే బాగుండయి కదా అ బాండ్
అవునవును అయి అండి ఏమంటారు లైఫ్ కదా ఇది చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే తొందర పెద్దయ్యి డబ్బులు సంప పాదించల అమ్మ నాన్న వాళ్ళకి బా హెల్ప్ చేయలా అది ఉం టుంది బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనము ఇంకో జాబు అలా ఏమన్నా వచ్చేసరికి అమ్మ నాన్నకి దూరం ఉన్నామే ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు వెళ్ టమో అవన్నీ ఇ లైఫ్ కదా అండి చిన్నప్పుడు ఏమో స్కూల్ కి పో వెళ్ళము వెళ్ళము అంటే ఆ వెళ్ళు ఎందుకు వెళ్ళవు అని మ వాళ్లు తిట్టేవాళ్ళు అదే మనకి ఇప్పుడు మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము వాళ్ళకి దూరంగాని ఇంటికి వెళ్తే ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా అలా మాట్లాడతారు లైఫ్ ఇట్స్ లైఫ్ అనేది చి ఉం సిచ్యువేషన్ బట్టి
నిజంగండి క కాదండి ఆ సిచ్యువేషన్ నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు నిజంగానే ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ తిట్టేది అంటే స్కూల్ కు వెళ్ళు స్కూల్ కు అసలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టదు నువ్వు ఎందుకు సెలవు పెడతావని తిట్టేది కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ దూరంలో ఉన్నాను కదా సో అందుకే ఇప్పుడు రా ఇంటికి కొద్దిరోజులు సెలవేసుకొని రా ఏమై సెలవేసేక్ నీకు అని తిడుతుందండి ఇప్పుడు తిడుతుంది నను షాక్ తెలుసా అమ్మ అట్లా తిడతాంటే అప్పుడు అనుకుంటే చూడు అళ్ల అప్పటికి ఇప్పటికి ఎంత తేడా కదా అని
అవునండి అదే లైఫ్ కదా అండి ఆ వయస్ ఆస్ స్టేజ్ లో మనం వాళ్ళు మనకి అది చేయ్యాల అనిపించడం లేదు బట్ అతే ఈ స్టేజ్ లో వాళ్ళు చేయమంటున్నారు అదే
ఆ అవునండి నిజంగానే అసలు చాలా అంటే చాలా ఉంటే అసలు లైఫ్ అం
ఆ ఆ ఇంకేంటండి మీ లైఫ్ అంత తా ఓకేనే మంచిగానే ఉందా
ఏదో ఇప్పుడు అలా గడి గిస్ గడిచిపోతుంది ఏదో అట్ల ఉన్నాము అయితుంది ఏదో దేవుడు ఎట్లా తీసుకోపోతే అట్లా వెళ్ళిపోదామని ఉన్నామండి అంతే ఏం లేదు దానికి మించి నా లైఫ్
బాగుండల్లా అందరితో మంచిగా ఉండల్లా ఉం
నేను అద ఒకటే అండి అనుకోనేది ఉన్న రోజు బాగుండాలా హ్యాపీగా ఉండాలా అందరితో కలిసి ఉండాల ఆ మూమెంట్ ఆ మూమెంట్ వాళ్ళతో హ్యాపీగా ఉం అలా ఇంకా నెక్స్ట్
ఆ అదే అండి నెస్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు కదండి
సో అందుకే అండి నేను
అదే అండి అంతే ఉన్నన్ని రోజులు బా ఉండాలన్నమాట నెక్స్ట్ సెకండ్ మనం ఉంటామో లేదనేది మనకు కూడా తెలిదు
నా అది నిజమే అండి ఎవరికి తెలుసని చెప్పండి ఉండేది ఒక జీవితము ఎప్పుడు ఏమవుతుందో తెలీదు హ్మ్ హ్మ్ అవునండి ఇంకేమండి అయితే
ఇంకేం మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి లైఫ్ లో ఇంకా ఏమన్నాచ
ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు ఏం లేదండి నేను గో విత్ ఫ్లో అన్నట్టు నేను ఫ్లో లో వెళ్ళలిపోతున్నాన అంటడి అంటే నేను ఏం చెయను నేను ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకొని ఏం పెట్టుకోనండి
అంతే అండి నేను కూడా మాక్సిమం మీలాగే అండి ఇప్పుడు టైమ్ టు టైమ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆలోచించే కన్నా ఉన్న దాంట్లోనే బాగుందాం అన్నట్లు హ్మ్ చెప్పాలండి
సరే ఇంకేం లేదండి టైం అయింది పడుకోవాల ఓకే అండి మరి ఉందునా బాయ్ అండి
ఓకే అండి అ అండి